హలో ఆ వినిపిస్
బాగున్నారా
ఆ బాగున్నా అనిల్
హ్మ్ బాగున్నాం తిన్నారా
వాళ్ళు ఇప్పుడు వెళ్ళారా
హ్మ్ తిన్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు అక్క జస్ట్ నౌ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏం చదువుకోవలో చూస్తానం
అవునా ఓకే అంటే ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా జాబ్స్ కి
ఆ అంటే జావా ట్రై చేస్తున్న అక్క నాకు కొంచెం జావా వస్తుందు అనుకో
అవునా ఓకే జాబ్ ట్రైల్స్ లో ఉన్నారా మీరు
ఆ అవును ఇంకా జా అంటే నాక్ తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను సీనియర్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాడు. తన ప్యాకేజ్ ఒక ట్వంటీ. ట్వంటీ లాక్స్ ఉంటుంది. అతను ఇలా దీని మీద ఫోకస్ చేయొద్దు. ఆ ఏ ఏ టూల్స్ ఒకటి నేర్చుకో అని చెప్తున్నాడుక్క
ఆ ఓకే
నేను ఎక్జాక్ట్ గా ఏదినేర్చుకోవలో తెలియలేకపోత్ వస్తుంది నాకు
ఓకే ఇప్పుడు ఏఐ మీద చానా డిమాండ్ ఉంది. రీసెంట్గా హెచ్ సి ఎల్ ఈ కంపెనీస్ టాప్ కంపెనీస్ టాప్ ఫైవ్ కంపెనీస్ మొత్తము ఏఐ ఐ మీద ఎక్కువగా తీసుకుంటున్నారు. సో నార్మల్ ఒక లాంగ్వేజ్ కాకుండా దాన్ని దా ప్లస్ అడిషనల్ గా ఏఐ ఏఈ ఉంటాయి కదా. అవి చూస్ చేసుకోండి. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము హెచ్ఆర్ ఎక్వటిస్ గా వర్క్ చేస్తున్నాము. మేము సోర్స్ చేస్తాం కదా కొంచెం క్యాండేడ్స్ ని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎలా అన్ అంటే వాళ్ళు చదివింది నార్మల్ గా బీటెక్ బీటెక్ లో సిఎస్సి ఏ ఎమ్ఎల్ ఇవ అన్నీ ఉంటాయి కదా. చదివింది అది కానీ వాళ్ళు జాబ్ నీడ్ జాబ్ నీడ్ మాకు జాబ్ కావాలి. అని ఏ దానికి పడితే దానికి వెళ్ళిపోతున్నారు అనమాట. నిక్ నాన్ ఎయిటీ జాబ్ తెలిసింద్ సో ఎందుకు మనీ కోసం వన్స్ ఒక ఫ్రెషర్ హా ఫ్యూచర్ ఉండదని కాదు వన్స్ ఒక క్యాండిడేట్ కి పిఎఫ్ ఎస్ఐ క్రియేట్ అయిన తర్వాత మరి ఐటెక్స్ చ్చవాలని చూస్తారు. అప్పుడు రాదు ఎందుకు మీరు ప్రీవియస్గా నాన్ ఐటీలో చేశారు. మీకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికి ఎందుకు స్విచ్ అవుతున్నారు. అని ఎవ్రీ హెచ్ఆర్ ఇదే ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు.
అదే ఐటీ లో ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది.
ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది. బట్ నేను చెప్తుంది ఏమంటే, ఒక బీటెక్ స్టూడెంట్ ఆ జాబ్ నీడ్ ఉన్నప్పుడు నాన్ ఐటికి స్విచ్ అయితే, మళ్ళీ ఐటికి స్విచ్ అవ్వడం చాలా కష్టం. సో నా సశిష న్ ఏమంటే టైమ్ వేస్ టైనా పర్లేదు ఒక కోర్స్ చేసి దాని మీద గ్రిప్ తెచ్చుకొని దానికి స్టిక్ అయిపోవడమే బెస్ట్. వన్స్ నాన్ ఐటీకి వెళ్ళి మరి ఐటీ స్విచ్ అవ్వడం అంటే అది ఇంపాసిబుల్ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి.
ఆ అక్క నేను అదే అనుకున్న డైరెక్ట్ గా ఐ టీ జాబ్స్ కోసమే ట్రై చేద్ దాం అని నాకు ఎగ్జాక్ట్ గా ఏ టూల్ నేర్చుకోవాలో తెలియటం లేదు చాలా టూల్స్ ఉన్నాయి. చాలా మంది ఒకరు ఒకరు చెప్తుంటారు. నాకు ఎగ్జాక్ట్ గా తెలియడం లేదు. ఓన్లీ ఒకటిని ఒకటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఏం యూస్ లేదని చెప్పి జావా ప్లస్ డిఎస్ ది అనుకున్నాను కానీ తర్వాత అవుట్ సరి పోవు ఏఐకి ఏఐ అవే ఇస్తుంది. ఆ కోడ్ అంతా అదేస్తుందిగా
ఓకే మీ స్పెషలైజేషన్ ఏం టి బీటెక్ లో
ఐ ఓ టి అక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్స్ గురించి
ఓకే ఐ వోట్ ఇంటర్నెట్ ఆఫ్ వింగ్స్ ఆ ఆహా అంటే నాది ఈ ఏ టచ్చ్ అవ్వవా
ఆ ఆ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అక్క ఏమంటే ఎక్స్ట్రా ఆ ఉంటుంది ఉంటుంది బట్ ఇది ఎక్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే సెన్సార్ సబ్జెక్ ఎక్స్ట్రా ఉంటుంది డేట్
ఓకే ఉమ్ ఎందుకంటే ఇప్పుడు ఏ ఐ కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఆప్ కమింగ్ ఏఐ వస్తుంది ఇప్పుడు నార్మల్గా చేస్తున్నారా టెస్టింగ్ మీద ఇలా కొన్ని రోల్స్ మై కదా అప్ అన్నీ వెళ్ళిపోతాయి మొ త్తం అంత కంప్లీట్ ఏ ఐ వచ్చేస్తున్నా ఆఫ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి టెస్టింగ్ మీద కోర్స్ చేస్ తుంది ఆమ్ అమ్మాయ్ వన్ ఇయర్ చేసింది దాని తర్వాత తీసేసారు ఏమంటే ఏఐ వచ్చేసింది నాకు ఇప్పుడు టెస్టర్స్ అవసరం లేదు ఆటోమేటిక్ ఏఐ మొత్తం టెస్టింగ్ చేసేస్తుంది అని చెప్తున్న ఆల్మోస్ట్ ఒక బ్యాచ్ మొత్తం లెఆఫ్స్ అయిపోయినాయి కంపెనీ నుంచి
ఆ
దటు స్టార్ట్ప్ ఈవెన్ స్టార్ట్ప్ కంపెనీ కూడా ఏఐ టూల్ యూస్ చేస్తుంది మాన్యువల్గా ఎవరిని పెట్టుకోట్లేదు
అదే ప్రాబ్లం అక్క నేర్చుకుందాంమంటే
అవును సో ఏ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి
మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్న జావాడర్ పర్సన్ ఉన్నారా
నాది కంప్లీట్లీ ఎంబీఏ కదా నాకు ఆ సైడ్ అసలు టచ్ లేదు
అవున ఏఐ గురించే గా ఏమన్నా ఏఐ తూలెది ఇది నేర్చుకుంటే బాగుంటుంది లైఫ్ అలా
ఓకే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అమ్మాయి ఇంజనీరింగ్ చేస్ ఉంది సో ఇప్పుడు ప్రెసెంట్ వక్ చేస్తుంది అనమాట సంథింగ్ రోల్ ఓచ్చేసి ఫుల్ స్టక్ డెవలప్పరో ఏదో అమ్మాయిని కనుక్ పోని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలను నేను
ఆ క తప్పని సరి
ఆహ
అదొక పట్టుగారి తెలుసు తే ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి
అవునవును ఈజీ అవుతుంది
అది అన్నీ నేర్చుకోవలాంటే కుదరదు
ఉహు సో ఎన్ని మంత్స్ అవుతుంది మీరు కోర్స్ స్టార్ట్ చేసి
అక్క నేను కన్సిస్టెంట్ గా లేను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేస్తున్నా అంతే
ఓకే ఇప్పుడు నార్మల్ గా బీటెక్ స్టూడెంట్స్ అందరు చదవడం పాస్ అవుట్ అయ్య బయటకు వచ్చేయడము ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పిల్లలు అళనే ఉన్నారు ఆ నాకు బీటెక్ అయిపోయింది నేను ఫోర్ ఇయర్స్ బా మంచి గ్రేడ్ వచ్చింది పాస్ అయి వేరో అదేమంటారంటే వన్స్ వాళ్ళు పాస్ అయి బయటకొచ్చిన తర్వాత యూస్ లెస్ అంటరు కదా వాడు ఎం బి ఏ అయినా బీటె కైనా పి హెచ్ డి చేసినా ఏం చేసినా వాళ్ళ దగ్గర మ్యా టర్ లేందే ఎవ్వరూ జాబ్ ఇవ్వరు బయట అది మనం ఓన్లీ చదివి చదివి చదివి దానసలు నాలెడ్జ్ రాదు ఆ అడిషనల్ కోర్స్ చేయడం ఏదో ఒకటి ఇప్పుడు మే మమ్మల్ని తీసుకోండి మేం ఏం బి ఏ చేసేసి వచ్చాము ఆ ప్పుట్లో మాకు తెలీదు మేము ఏం కో సెస్ చెయ్ లేదు సో వన్స్ మేము జాబ్ లోకొచ్చిన్ తర్వాత మాకు ఇక్కడ గ్రోత్ దొరకడం లేదు ఎందుకు ఏం కోర్స్ చేయలే దు మాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు సో ఓ అది దేనికి ఎఫెక్ట్ ఐతుందంటే శాలరీస్ ఎఫెక్ట్ ఔతది మనం వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలంటే కష్టం ఔతది
అవును
ఉమ్మ్ నా‌ ఎక్స్ పీరియన్స్ తో చెప్తున్నా ఎవ్వరు వాళ్ళు ఎంత పెద్ద కాలేజ్ లో చదివినా వాడు బి స్కూల్లో లో చదివినా కూడా కోర్సెస్ చయ్యాలి నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకోవాలి
అదే వాట్ అబౌట్ ఇంటర్న్షిప్స్
ఇంటర్న్షిప్స్ ఇన్ ఇంటన్షిప్స్ కొన్ని కంపెనీస్ లో మంచి కంపెనీస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి నేర్పిస్తారో ఒక ఇంటర్న్ కి అలాంటి కంపెనీస్ లోకే జాయిన్ అవ్వాలి నేను ఎందుకంటే లైవ్ లో చూశాను నేను హెచ్ ఆర్ రెక్రూట్ గా వర్క్ చేస్తున్నా నా కింద ఆల్ మోస్ట్ టూ టు త్రీ ఇంటర్న్స్ సున్నారు మం నేను సపోర్ట్ చేస్ టాను బట్ మా మేనేజర్ దే ఆర్ ఇంటెర్న్స్ వాళ్ళు ఇంటెన్స్ వాళ్ళకి కాలింగ్ యాక్టివిటీస్ పైన పైన వర్క్ మాత్రమే ఇవ్వండి టెక్నికల్ వర్క్ ఏమీ ఇవ్వకండి అంటారు ఎందుకు వాళ్ళు మిస్టేక్ చేస్ కారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళు ఫ్రెషర్స్ అది కు దట్ టూ ఇంటన్స్ వాళ్ళకు ఏం తెలుస్తుంది ఏం తెలి జుమ్మా నేర్పిస్తనే కద తెలుస్తుందీ. సో ఇంటెన్స్ లా అలా అలవాట్ ట్రీట్ చేస్తున్నారు. వాట్ ఇఫ్ ఫర్ ఒక ఫ్రెషర్ కంపెనీకి జాయిన్ అయితే ఎంత కష్టం వాడు, కంపెనీలో సర్వైవ్ అవ్వడానికి. అ
అదే ఇంటర్న్ మా ఇంటర్న్షిప్ కొంచెం ఒకాయలో పటిచ్చుకోర క్కా ఎవ్వరూ ఇంటర్న్షిప్ నేమ్ కూడా లెస్ ఆ
వాల్యూ లేద్ దానికి. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్ని కంపెనీస్ లో. ఇంటర్న్ అంటే ఇంటర్న్. డైలీ ఆఫీస్కి వస్తున్నాడు, వెళ్తున్నాడు ఈ పైన వర్క్ చేసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇదే ఉంటుంది.
ఏం నేర్చుకోలేడు.
ఏం నేర్చుకోలేదు ఎందుకంటే నేన్ లైవ్ లో చూస్తున్నా నా కిందే ఉంటారు ఒక ముగ్గురు నలుగురు ఇంటర్న్స్. ఏం నేర్చుకోరు ఆ పిల్లలు. నాక్ చూస్తే బాధయిపోతుంది అన్మాట. ఆ రేవిల్ టూ టు త్రీ మంత్స్ టైం వేస్ట్ చేస్తున్నారు.
అవున్
అన్ని
ఆ ఆపర్చునిటీ గూడా రావట్లే అక్క మా కాలేజ్ అయితే. ఎవరికీ రావట్లేదు.
అవునా ఓకే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆ అవును ఇప్పుడు అన్నీ కాలేజెస్ లో. అన్ని కాలేజెస్ ఇంటర్న్షిప్ మాండేటరీ చేసేసారు. అది లేకపోతే గ్రేడ్స్ ఇవ్వట్లేదూ. ఊ
టైం ఇవ్వట్లేదు. ఇక దాన్ని గురించీ ఆలోచించే టైం గూడ ఇవ్వరూ. దాన్ని గురించి ఊ పేరు గూడ ఎత్తర్ అసలు.
అవును. ఇప్పుడూ నేన్ చెప్తున్నా గదా.
ఆ
ఎలా వెళ్ళాలంటే, ఒక్ వెతకండి టైం పడుతుంది. ఇంటర్న్షిప్ చేసీ ఇక్కడే ఎంప్లాయీగా జాయిన్ అయ్ టట్టు చూసుకోండి. జాయిన్ అయితే అలాంటి ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వండి.
ఆవున్ అవి
అమ్మాయి ఇంజెనీరింగ్ చేసింది కంప్లీట్ అయింది అ అమ్మాయి జాబ్ రాలేదు ఇంటెన్ గా జాయిన్ అయింది ఆ కంపెనీలోనే అలానే తీసుకున్నారు వాళ్ళు ోల్ చేసి అమ్మాయి ఎమ్ ప్లాయ్ గా తీసు జాయిన్ అయితే అలాంటి దాంట్లో జాయిన్ అవ్వాలి మనకు ఎందుకంటే ఫ్రెషర్స్ ఇప్పుడూ ఇప్పుడున్న జనరేషన్ ఫ్రెషర్ అంటే నో ఐ హాడ్ డె ఎక్స్పీరియన్స్ ఇలా అడుగుతున్నారు సో ప్రెషర్ సర్వ్ అవ్వడానికి చాల కష్టం త వాళ్ళక్ స్కిల్స్ ఉండాలి లేద మంచి సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి మంచి నాలెడ్జ్ ఉండాలి అలాం ఇటి వాళ్ళకే కష్టం అవుతుంది ఇప్పుడున్న ఫాస్ట్ జెన్రేషన్ లో
అ నాకు మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో వస్తుందని నమ్మకం ఎవ్వరికి లేదు
ఆ అ ఓకే హ ఇప్పుడు అది కూడ అంతే ఏంటంటే ఒక ఫస్ట్ త్రీ టు ఫోర్ వస్తాయి కంపెనీస్సు టాప్ కంపెనీసే వస్తాయి నేన్ టాప్ కంపెనీస్ రావని చెప్పట్లేదు హండ్రెడ్ లో టూ మెంబర్ త్రీ మెంబర్స్ తీసుకుంటారు ఇక మి మిగి మిగితిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అంతే నెక్స్ట్ ఫోర్ కంపెనీస్ పక్కన వెళ్ళిపోతాయి సేల్స్ కంపెనీస్ వస్తయి బీటెక్ పిల్లల్ అందరినీ సేల్స్ దాన్ని వేసేస్తారు మళ్ళ లైఫ్ ఏమైపోతుంది నాన్ ఐటీకి బీటెక్ చేసి నాన్ ఐటీలో ఎవరు వెళ్తారు నైస్ స్పాయిల్ అయిపోతుంది సో నా సేజషన్ ఏమంటే
మ్
వెళ్తే ఐటీకి వెళ్ళండి నేను మరీ లేదు వన్ ఇయర్ సేల్స్ చేసి స్విచ్ అవుతా అంటే ఇట్స్ యూజ్లెస్ అదేం
ఆ లేదు ఆ
హుమ్ సరే సరే అండి అయితే ఓకే ఓకె అండి